హలో
ఆ ఏం చేస్తాన
అన్నం తింటున
ఏ ఉన్న తినేసూరు ముచ్చట్లా పెడతాను మా ఫ్రెండ్స్ తోటి
తిన్నవా
ఆ తిన్న
ఏ
ఆ సాంబార్ పెట్టిరు గోంగూర పచ్చడి పెట్టిరు మీది
అదే సామ మాస సాామర వటి
సమసలట్ల వయలా స్కూల్కి ఫాస్ట్ ఫుడ్ తెప్పించుకోవచ్చా మీ హాస్టల్ కి
అే
ఆ అర్ధానాళ
ఓ
నవ ఇష్ట కైతా మీనా వర్తలే
ఆహా స్కుత న
పోతానా పోఓతలేవా
ప్ప
రమ్మదా మరి మేము మమ్మీ ఉ ఏవ అది మీ ఇంటికి పోతావా మము మమ్మళ్ళ ఇంటికి పోతావా మీకి మ్యా మమ్మల్లా తందా గరేనా
ఇబ
మత్త మీ అమ్మమ్ ఏంటి అవునా హ మనాడ వెతాను
అదిస్త
మడయాడ ఫీల్డ్కి పోయిడు ఆ మా మామ్మీ వండుకున్నాను ఇవల్ హంగితా అల్ మెంటి పకారు పచ్చి సడదా అలా మరి నువ్వు కూడా పోకద ఆడటానికి
మ వచ్చ
సంబర్గాద నుడ వయ వెళ్ళ దాంట్లో జాయిన్ సరేనా
ఆడా చానా అయితాయ్
అగో నేర్చుకోవాలి
మీ చెల్లె మీ చెల్లె ఆడుకోదా
ఆ చెల్లిన ఆ మా చెల్లి కాదు
మీకు పెట్టచ్చా మరి పె
ఆమెకు పెట్ నువ్వు
అయ్యో పెట్టరా నాకు చెప్పు నేను పెడతా చెప్పు నేను పెడతా ఆ తియ్యం ఆడుతాము నువ్వు ఆడుతావా
ఆడుతాం
ఓకే ఎవరెవరు ఆడతారు మీ దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరైనా
ఫ్రెండ్సా
ఉ
స్నానం చేసినావా మరి
చేసిన పొద్దున్నే నువ్వు చేసినావా
అ చేసిన
ఊహు ఎంతకు చేస్తావు నువ్వు
నేనా పొద్దున్నే చేస్తా
పొద్దున్నే బాత్రూమ్స్ దొరుకుతాయా
ఆ
హు హు ఎన్ని గంటలకి అయితే దొరుకుతాయి ఖాళీగానే ఉంటాయా
హా నేనొకటి ఫైవ్ కి ఫైవ్ థర్టీ కి దొరుకుతాయి
అవునా అంత పొద్దున్నే లేసి మరి ఎప్పుడు నైట్ ఎ ఎప్పుడు పండుకుంటావు
నైట్ తొందరగానే పడుకుంటా
మరి ఫోన్ ఎప్పుడు చూస్తావు అ
వామ్మో చాలా డీసెంట్ ఉన్నట్టున్నావ్ గా నువ్వు
ఆ అవును
మీ రూమ్ వాళ్ళు ఎప్పటి వరకు చూస్తారు
మామ రూమ్ మీట్స్ అంతే టెన్ మినిట్స్
ఆహ్
నైన్ వరకు
అయ్యో మీకు టెన్ వరగ్గాద స్టడీ అవరు
ఏమో
మీక్ స్టడీ అవర్స్ ల్లేవా
పిస్తుంది వినిపిస్తుంది
ఆ
టెన్ థర్టీ వరకు అయిపోతు
అవునా
ఆహ్
త్తర మీరు సోలో స్టడీ అవర్ కి
అదుందా
మీరు సుండ్ర మ్మ్ హు చదువుకుంటరా మల్ చుచ్చు లు పెడతారా
చదువుకుంటాం
ఇంకా నేన్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఎవలన్న కాంటాక్